హలో వినిపిస్తుందా అండి ఫోను
వినిపిస్తుందిండి ఇప్పుడు మీకు
వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి తిన్నాను ఇప్పుడే ఊరికే ఉన్నాను మీరు
అవునా మేము తిని సండే కదా ఈ రజు ఫ్రీ ఉన్నాము అట్లా చల్ల కాగాలు వస్త అంటే బయట మా ఇంటి దగ్గర చెట్టు ఉంది చెట్టు కింద కూర్చొని అనుకోాలి
అవునండి మీకే బెటర్ అండి అలా కూర్చోడానికి చెట్టు ఉంది మాకు అలా ఏం లేవు సమ్మర్ కి కుల్ళ ఎండలు ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఆ అలా చెట్టు ఉంటే ఇంటి దగ్గర చాలా బెస్ట్ చెట్టు కింద మంచం వేసుకొని చల్లగాలికి అబ్బ చాలనిపిస్తది ఇంకా
అవునండి
మా ఆయన ఏదో చెప్తా ఉంటారు ఇంతా ఉండి ప్లాన్ చేస్తున్నాడు అరుణాచలం వెళ్ళాలని.
అవునా అండి ఆహ్ అరుణాచలం కూడ చాలా బాగుంటది నేను వెళ్లినానండి ఒకసారి వెళ్లినాను మరి ఎప్పుడు ఆహ్ పిలుపు వస్తది ఆయన నుంచి.
ఉమ్మ్ మేం కూడా ఒకసారి మేమ్ ఐతే ఒకసారి వెళ్ళినామండి మా హస్బెండ్ అయితే. సిక్స్ టైమ్స్ వెళ్ళివచ్చిఉంటాడు.
ఆహ్
పెళ్ళైనాక నేను మా హస్బెండ్ ఒకసారి వెళ్లినాము చాలా బాగుంటది అరుణాచలం. అసలు పెద్ద టెంపులూ ఆహ్ గోపురంలు ఎయిటో నైనో ఉన్నాయి.
అవునండి ఆహ్ అదే లింగాల కూడా ఎయిటో. నైన్ ఎన్నో ఉన్నాయి కదండి సిక్ ఆహ్ ఎన్నండి. అగ్నిలింగం వాయులింగం గిరి ప్రదక్షణ చేసినారండి మీరు
ఆహ్ గిరిప్రదక్షన చేసినామండి లేదు లేదు గిరి. ప్రదక్షిన చేసినామండి.
అప్పా
ఉమ్ ప్రతి ఒక్క లింగం ప్రతి ఒక్క లింగం దర్శించుకోని వెళ్లినామండి. ఉమ్మ్ చలొ బాగుంటది అసలు నై డే టైమ్ లో నడవలేం. కాని గిరి ప్రదక్షన చేయలేం కానీ ఎందుకంటే ఎండ ఉంటది అది గాక. రోడ్డు కదా ఎక్కువ హీట్ వస్త ఉంటుంది తారు రోడ్డు గదా.
ఆహ్ అవునండి.
గుచ్చుకుండా ఉంటాయి కాళ్ళక్ కూడా
అవును మేం కూడ నైట్ టైమే స్టార్ట్ చేసామండి.
మేం మేము కూడా నైటే స్టార్ట్ చేసామండి. త్రీ కి స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షణ మార్నింగు సిక్స్ కంత కంప్లీట్. అయింది
ఓకే సిక్స్ కి కంప్లీట్ ఐతే మరి రూమ్.
లేదు లేదు త్రీ కె ఫ్రెష్ అయి గిరిప్రదక్షణ స్టార్ట్ చేసినాము గిరి ప్రదక్షణ ఇపోతానే వెంటనే వెంటనే ఇంగ దర్శనానికి వెళ్లినామండి దర్శనానికి వెళ్లితే. ఆ బైటకి వచ్చే లోపు దర్శనం అయ్యి వన్ అయింది అండి ఆఫ్టర్నూను
ఆ టైమ్ కి సిక్స్ కి వెళ్తే అట్లే అవుతదండి మేం ఐతే ఆహ్ ఐ థింక్ నైనో క్లాక్ ఏమో స్టార్ట్ అయ్యామండి గిరిప్రదక్షణ. ఉమ్మ్ నైన్ కి స్టార్ట్ ఐతే టువెల్వ్. కంత ఐపోయింది వచ్చి మళ్ళా రూమ్ లో పడుకున్నాము. మరీ మార్నింగే ఆహ్ త్రీ ఓ క్లాక్ కి ఆహ్ లేచి ఫోర్ కి ఫోర్ థర్టీకి అంతా రెడీ అయిపోయేసి స్నానం అంతా చేసి చెసేస్ కొని అప్పుడు స్టార్ట్ అయ్యాము మాకి నైన్ థర్టీ టెన్ కి అంతా అయిపోయిందండి అది.
మేమూ తిరుపతి అహ్ తిరుపతికి వెళ్ళి అరుణాచలం వెళ్ళినం లేం డి అంటే తిరుపతికి దర్శనానికి ఏం వెళ్ళలేదు.
హా
ట్రైన్ మాకి తిరుపతి ఉన్నింది అహ్ తిరుపతి వరకు ట్రైన్ కెళ్ళి అక్కడ నుంచి మరీ బస్ కెళ్ళాం అరుణాచలం తిరుపతి టు అరుణాచలము. మేం వెళ్ళే లోపూ. ఫోర్ టెన్ అయిందీ నైట్ అరుణాచలం కి టెన్ ఆర్ లెవెన్ అల అయి యింది
హ్మ
అలా రూమ్ అన్ని దొరికేలోపు ట్వెల్వ్ అయింది రూమ్ కెళ్ళి ట్వెల్వ్ నుంచి త్రీ టూ వరకు రెస్ట్ తీసుకొని టూ నుంచి ఫ్రెష్ అయ్యి త్రీ కెళ్ళినము గిరి ప్రదక్షణ కి
ఓకే ఓకే అండి అక్కడ అంతాహ్ గిరిపదక్షణ చేస్తా ఉం టే ఆ అయిన మార్నింగ్ వెళ్తేనే ఆ ఫీల్ అనేది నేచర్ అంతా
అన్ని ఆ నేచర్ అంతా చూడొచ్చు ఆ బాగా అన్ని బాగ్ కనిపిస్తే ఎంత బంట్
ఆ కొండలు ఆ అవును అసలు ఏమి కనిపించలేదండి మాకైతే
మాకీ ఆ నైట్ స్టర్ట్ చేస్తే
హ్మ
అక్కడ అది ఏది మోక్ష మార్గం వస్తాదె అక్కడికి వెళ్ళే లోపు కొంచెం తెల్లారిపోయింది
హా
క్స్ అయింది అక్కడికి మాకు సిక్స్ థర్టీకి అట్లా అయిపోయింది అనుకుంట గిరి ప్రదక్షిణం మొత్తము అక్కడికి వెళ్ళే లోపు సిక్స్ అయి ఉంటుంది ది ఆ టైం లో అక్కడ నుంచి చూస్తే కొండ బాగా కనపడిస్తాది ఆ అది జ్యోతి వెలుగిస్తారె అదంతా బాగ చు బాగ్ కనిపించిందండి ఆ
హ్మ హ్మ మేమ ఏమీ చూడలేదండి నెక్స్ట్ టైం వెళ్ళినప్ డే లో అన్నట్టు స్టార్ట్ చేయాలి ఆ ఆ మోక్ష మార్గం దగ్గర కూడా చాలా మంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిందండి మాకు
చాలా రష్ ఉంటారండి మేం మేము వెళ్ళప్పుడు కూడా అంత రష్ ఉన్నారు మా ఆయన నేను రాలేను కావాలంటే నీకోసం వెయిట్ చేస్తాను ఇక్కడే నువ్వు వెళ్ళేశ్ర అని చెప్పినాడా అంత క్యూ లో ఎప్పుడు వెళ్లేేది అనుకున్నానండి ఆ కానీ ఫ్రంట్ కెళ్ళేసరికి మనలాగే ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ చ్చివెళ్లినారండి అరుణాచలము వాళ్ళందరూ నవ్వుక్ కుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండ్రి వాళ్ళ వెనకల నేను కూడా వెళ్ళిన నమ్మిడిలో వాళ్ళతో పాటు నాకు కూడా తొందరగా అయి
అయిపోయింది ఇంకేటండి ఆ మేం వెళ్ళినప్పుడు కూడా అంతే మా అమ్ మ్మ అలాగే చేసింది మా అమ్మ మా పాప్ ఆ అదే మా అక్క కూతురండి ఫస్ట్ కి మిడిల్ లో పొయి దూరేసింది చిన్నపాప ఉందని చెప్పేసి నేను అట్లా వెళ్ళలేకపోయినానండి నేను లైన్ న్ లోనే ఉండి వెళ్లాను అయినా అక్కడ హా అవునండి తెలుగు వాళ్ళే చాలా మంది వస్తారు కదండి
అవును తెలుగు వాళ్ళు మేము వెళ్ళినప్పుడైతే ఫారెన్ వాళ్ళు కూడా ఇంత ట్రెడిషన్ గా శారీ కట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకొని ఒక టెన్ మెంబర్స్ అలా దర్శ నానికి ఎంత బాగా వచ్నారు
ఆ అవునండి అది కూడా వన్ ఆఫ్ ది ఆ డివోషనల్ ప్లేస్ కదా అన్ని అన్ని స్టేట్స్ అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారండి
హ్మ మార్నింగ్ మరి వన్కి దర్శనం కంప్లీట్ అయింది మరి వన్కి వచ్చేసి రూమ్ కి ఆ పడుకొనేసి ఈవినింగ్ ఫై వరకు అలా మరీ వెళ్ళామండి రెడీ అయ్యేసి ఇంక రూమ్ ఖాళీ చేసేసి మకి ఫైవ్ వరకే టైమ్ రూమ్ కాలి చేసి వెళ్నాము కాకపోతే ఆ టైమ్ లో ట్రైను లేదు బస్సులు లేవండి ఆ తిరుపతికైనా వెళ్ళడానికి మరీ ఇంక మరీ సెకండ్ టైమ్ దర్శనానికి వెళ్ళి నైట్ అ ఇక్కడే ఆ ఫుడ్ పెడతారండి చూసినా రా
ఆ అవునండి అవును న మేము వెళ్ళినప్పుడు అదే మా టైమింగ్స్ లో పెట్లేదు గాని ఆ పెడతారని తెలుసండి
అక్కడ ఫుడ్ పెడతారండి అక్కడ ఫుడ్ తినేసి మరి సెకండ్ టైం దర్శనం చేసుకొని ఇంకా మరి బయటకి వచ్చేసి ఇంకా డైరెక్ట్ టై తెలుగు నైన్కు ఏమో బస్ ఉండండి
ఆ గ్రేట్ అండి మీరు వెళ్ళినప్పుడే టూ టైమ్స్ దర్శనం అయ్యింది మీకు ఇంకా మీకు గుర్తుందండి ఆ అక్కడికి లోపలిక వెళ్ళిన తర్వాత హీట్ చాలా వస్తుదండి మీరు అబ్సర్వ్ చేసినారా
చాలా అవునండి చాలా వస్తుది అవును ఆ చాలా వస్తుంది అదిగాక గుల్లో అబ్జర్వ్ చేసినారండి పెద్ద పెద్ద రాళ్ళు ఎంత పెద్ద రాళ్ళు అయితే అసలు కన్స్ట్రక్షన్ జరిగింది అది టెంపుల్
ఇది అబ్సర్వ్ చేయలేదండి నేను
చాలా పెద్దగా ఉంటాయండి అవి అబ్జర్వ్ చేయయండి అన్ని బండలు అవన్నీ రా ష్టితోనే కదా కట్టిండేది టెంపుల్ అవి లోపల చాలా అది చూస్తే ఇంత పెద్ద రాళ్ళు ఎంత పైకి ఎత్తే ఎంత బాగా కట్టినారా అనిపిస్తదండి
ఈ సార్ వెళ్ళ
అంటే రాయికి అన్ని దేవున్న ఫొటోస్ చెక్ చెక్కింటారు చూడండి
ఓకే ఓకే నేను అంత అబ్జర్వ్ చేయలేదండి మేము వెళ్ళినప్పుడు ఫుల్ రష్ చ నమ ఇట్లో ఒక పిస్తా ఉంది చిన్న పాప ఈ సో ఆ లింగం కూడా ఆ ఆ నేను తెలుసుకున్నద ఏమంటే ఆ లింగం నుంచి హీట్ వస్తుంది అని చెప్పేసి పూజ లు కూడా ఓన్లీ పూజ టైమ్ లో మాత్రమే అక్కడ ఉంటారు బయట వచ్చేస్త స్తారు అది విన్నానండి చెమట్లు అయితే ఫుల్గా కారిపోతున్నాయి
ఏ అది అది ఒక రీజన్ అని చెప్పచ్చు కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది పెద్ద పెద్ద వాళ్ళతో క న్నారు కదా లోపల అసలు గాలి వచ్చేటట్లు కూడా లేదు అందుకే హీటర్స్ అంది అని నేను దర్శనానికి వెళ్ళినప్పుడు కొంతమంది అనుకుంటుంటే విన్నానండి అది కూడా
ఓకే ఓకే ఓకేహా మేబి అది కూడాయయి ఉండొచ్చు నేను విన్నదైతే అదే అండి ఆ లింగం నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందింటా అండి ఇంకా అక్కడ ఆ ఇంకా నేను విన్నదైతే లైక్ నారాయణ దేవతలందరూ లక్ష్మి వళ్ళ అంతా అక్కడ ఆ ప్రదేశంలో తిరిగినారంటా అండి సో అక్కడికి వెళ్తే చాలా పుణ్యం వస్తుందం ఆ నేను ఇది కూడా విన్నానండి
అవునండి చాలా మంది వెళ్ళి వస్తుంటారు అరుణాచలం అండి
ఆ ఇంకొకటి మనం అక్కడికి వెళ్ళిన అప్పటి నుంచి ఏదో ఒక మంచి జరుగుతుంది ఆ మన లైఫ్ చేంజ్ అవుతుందిది అనేది కూడా విన్నానండి
ఆఓహో అది కూడా ఒక హోప్ అనేది మనిషికి అది కూడా ఒక హోప్ అక్కడికిెళ్ళ వస్తే ఏదో మనం అనుకున్నది జరుగుతుంది అనే హోప్ కూడా ఒకటి మనకి ఏదో కొంచము బ్యాడ్ డేస్ బై గుడ్ డేస్ వస్త
వస్తాయి అదొ పాజిటివ్ వైబ్ అండి అక్కడ వెలిసివస్తే
ఉ అది కూడా ఒక రీజనే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు దేవుడు కానీ టైం తీసు
టైం పడతాది ఆ అవునండి ఫస్ట్ మనకి నమ్మకం ఉంటే ఇంకే ఆ మనం మాటవినాం కదా ఫస్ట్ మనిషి
ఆ ఆ టైం తీసుకొని ఇస్తాడు అనుకుంటా శివయ్య ఆయన ఆజ్ఞ లేంది ఏది లేదండి
లేదు ఆ శివుడు ఆజ్ఞలేందే చీమైనా కుట్టాదాంటారు కదా ఇంకా ఉ హు అయినా అక్కడికి వెళ్ళేసి వస్తే ఆ ఒక పాస్ట్ పాజిటివ్ వైబ్ అండి
అవునండి ఏదో నమ్మకం ఉ
హ
నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసానండి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పరీక్ష పెట్టి మరీ ఇస్తాడు అనిపిస్తుంది నాకి
ఉ ఎ తప్ డెఫినెట్లీ అండి అంతే మనం వెయిట్ చేయాలి అంతే నమ్మకం ఉంచి
ఓపికని పరీక్షిస్తాడు ఏమోన్పిస్తుంది సర్లెండి ఆ ఆ బాయండి